హలో
హాయ్ అండి బావున్నారా
హాయ్ అండి బావున్నా, మీరు బావున్నారా
ఆ బాగున్నండి, ఏం జేస్తున్నారు?
ఏం లేదండి బియ్యంది అవీ రేషన్ కార్డు దీసుకొచ్చినా షేరుగుతానా దాన్నే మంటరూ రాళ్ళు ఉంటయి చుసారా జల్లెడ తోటి దాన్ని జె జెరుగుతున్నా మీరూ మీరేం జెస్తున్నరు
నేనా అండి ఇప్పుడే బాగ హెడేక్ అయితాంది, ఇట్ల కాఫీ బేట్టుకొని తాగీ కూర్చున్నా.
ఉమ్ హు నేన్ గూడ అదే అడుగు తున్న
నేను పొద్దున ఒకటి మనకు ఈటీవీ అభిరుచి ప్రోగ్రాం ఒస్తది గదండి అందులో జూసి ఆ వంకాయ ఉల్లి కారం ఎలా బెట్ ట్టాల్నో చూసిన అదే ఈ రోజు చేసినండి క్కని బాగుంది వాళ్ళు గుడా ప్రాసెస్ కూడా బాగ చెప్పిళ్లు మంచిగ అర్థమయేటట్టు చెప్పిండ్రు నేను గుడా అదే జాస్ చేసినా చాలా బావుందండి చిన్న వంక్ కాయలు అంటే మాములుగ మనం గుత్తోమ్కాయ చేసుకుంటాం కదండి ఆ వంకాయలు జాల్ కలర్ వంకాయలు సన్న వంకాయలు ఉంటాయి గదండి వాటితోటి జెయ్యాలె.
అవునా అ మ్మమ్మే చేస్తదండి బాగా చేస్తది అవ్వే సేమ్ మన ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంటయి జూసారా చిన్నగ రౌండ్ గ
ఉమ్ హు
దానికి అటు ఇటు నాలుగు గాట్లు పెడుతదండి, మంచిగ ఫస్ట్ పు అల్లం కారం ను ఉప్పు ఆ ఎల్లిపాయలు దంచి ముద్ద జేసి అందులో పెడతది మంచిగ నిండుగుండేటట్టు అంత నింపి ఒకా ఇగ ఇంట్ల ఫోర్ మెంబర్స్ తింటరు కాబట్టి ఇంట్ల ఆ మనిషిగి ఒక ఫోర్ ఫైవ్ ఏసినట్టు తెజ నూనెల ఏసి యేయించుతదండి మస్తుంటదసలు బావుంటయి.
అవునా ఒకసారి అట్లా గుడ ట్రై జేయండి ఇదెట్ల చేసింరంటె ఫస్ట్ కొంచెం ప్యాన్ తీసుకొని కొన్ని ఉల్లిపాయలు కొంచెం లైట్ గ వా ఆయిల్ పోషి దోరగేయించ చాలే ఏయించిన్తర్వాత మళ్ళ ఎండుమిరపకాయలు ఏయించాలి, యేంచినంక మళ్ళా అవీ మిక్సీ గొట్టాలండి మళ్ళ అదీ ఉల్లిప్ పాయలు మళ్ళ ఎండు మిరపకాయలు కొంచెం ఎల్లిపాయ కొంచెం పచ్చి అల్లం కారం ఉప్పు ఏసి పట్టాలె పట్టి ఇది మంచిగస్ సన్ కొంచెం ఆ లైట్గ గా అటు ఇటు చిన్నగోసుకోవాలి ఎందుకంటే ఇది పల్సగుంటయి గదా కోసుకొని ఈ స్టఫ్ చేసిందల్ల బేట్టేసి చిన్న మంట మీద పెట్టి, కొంచెం ఆయిల్ పెట్టి ఇవళ్ళేసి అటు ఇటు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎయిమ్చాలండి మస్తుంటది సాంబార్ కైనా మళ్ళేమన పప్పు కరికయినా పెట్టుకున్నా చపాతిలక్ కని పెట్టుకుంటయితే ఎక్సలెంట్ ఉంటదండి.
ఉమ్ హు
ఉమ్ ఎందుకో ఏమొ అప్పుడప్పుడు అభిరుచి చానల్ చూస్తాండి మంచిగ చిగనిపిస్తది నాగ్గుడా ఎందుకంటే ఏమన్న కొత్త కొత్త వంటలు అవన్నీ చూస్తా మీరు యూట్యూబ్ ఛానల్ అట్ల చూస్తరా అండి
ఆ చూస్తనండి అన్ని గ సాంగ్స్ అని ఏ ఏమన్నా మనకి ఏమన్న టైమ్ కి ఏమన్న జేయాలంటే దొరక్కపోతే మనకొక యూట్యూబ్ ఉన్నది గద అండి, ఒక గి సోషల్ మీడియా అంటే కామన్ గ ఎవరికైనా చూడా ఓపెన్ చేసి చూస్తనే ఉంటరు గద, మనం ఇగ వెరైటి వెరైటి చేయాలంటే అదే నాకు పెద్ద పని దాని తోడు తెలుసా
నా కూడా నిజంగా అండి ఏమన్నా ఏమైన్నా రాకపోతే అయితే ఇప్పుడు ఫస్ట్ నేను మస్ట్ ఫస్ట్ డ్ ఫస్ట్ ఏంటే యూట్యూబ్కే పోతానండి
ఆ నేనుఊ కూడా బో దేని ఒక యూట్యూబే మన అంతేం కద అదే కరెక్ట్ ద అంది
ఇంకొకటిండి ఒక బాబాయ్ గారు చేస్తారు ఫుడ్ ఆన్ ఫామ్ అని చెప్పేసి అవి కూడా మస్ ంటదండి ఇ ఆయనే మొత్తం వాళ్ళ ఫామ్ హౌస్ అంటే పల్లెటూరు మధ్యలో ఫామ్ హౌస్ జండి
ఆహాహా గత అత అతనా ఇది మస్త సూ మాట్లాడుతాడు కదా అండి ఇప్పుడు దాన్ని ఏమంటారు మనకి ఆకలికి కాకపోయినా ఊరిస్తా ఉంటాడు ఆయన అట్లు
హ అవునవును ఆయనతో ఆయనే అయినే కూడా మొన్న నేను ట్రై చేసి ఏదో కీమా కర్రీ జెసిన అండి మస్తు వచ్చింది ఆయన మేము ఎప్పుడు సోంపు యూజ్ చేయము అట్లాంటిది కొంచెం సోంపే చేసినాము ఆ కీమాన మస్ డిఫరెంట్ గా ఉందండి అది కూడా ఒకసారి ఇప్పుడు మన మూకే మన ఊరు వంటలు కాకుం కుండా అట్లా వేరే వాళ్ళు చేసిన వంటలు కూడా ట్రై చేస్తే ఏ వస్తుంటది కదాండి
ఉ హు
మళ్ళీ మళ్ళీ ఇంకొకటి గుడా ఏదో రెడ్ బిగారివు బొ పట్టలని అంటా అండి అక్కడ కూడాట మంచిగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి తింటున్నట అండి రెడ్డి గారి హోటల్
ఆహా
సలోలు వండుతారట గాని హండ్రెడ్ రూపీస్ కి ఆ నాన్ వెజ్ అంట ఎంతర్త అంత దిన
అవునా అయ్యో
అవును మళ్ళా ఒక సిక్స్టీ రూపీస్కి వెజ్ మీిలట సూపర్ ఉంటదా సూపర్ ఉంటదండి అది కూడా ఒకసారి ఆ ట్రై చేయాలి ముస్ తోలోలు అండి వాళ్ళండి వాళ్ళండి ఏది మాత్రం
ఉఫ్
రెడ్డి గారి హోటల్ అట ఇదో
ఉహ అయితే చూడాలి ఎక్కడా మన దగ్గరలేనా
ఆ ఏమో అండి ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన నాకు అడ్రస్ నాకుంత నాకంత అడ్రస్ తెలువదండి
ఓకే ఓకే
మీరేమనా చూసి చేసిల్లా అండి
ఈ మధ్య ఏం జలేదాన్నిడి ఇంగా ట్రై చేద్దాం అనుకుంటున్నా గాని ఇంకా ఆయిల్ ఆయిల్ కాడనే కొంచెం ఇబ్బంది అయి తాన్ది ఏం తీసుకోవాలో తెలియట్లే కదా
అవునండి ఇ కద ఇ ఒకసారి గానుగా నూనెనే వాడమంటే పల్లి నూనె వా నా కూడా అండి పల్లి నూనె వాడినప్పుడు మంచిగా అనిపించిందిండి అది ప్రోటీన్ అండి మనం ఏదో అనుకుంటాం గని ఈ పిచ్చి పిచ్చి నూనెలు వాడే బదులు అది నూనె మస్తుత్ మంచిది అంటే ఒకటి కర్నూలు వాళ్ళది ఆయిల్ ఉంటది అండి వాళ్ళది కూడా మంచుకుంటు టది వాళ్ళది కూడా మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది అనుకుంటా అది అప్పుడైతే స్టార్టింగ్ లో అయితే వన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఇప్పుడు పల్లీలు కూడా రేటు ఎక్కువ కద అండి.
అవును బావున్నదే వింటుంది.
ఆ పల్లీల రేటు ఎక్కువ ఉంటాయి ఇది కూడా రేట్ ఎక్కువంటాయి కదా. అందుకే అండి త్రీ ఫిఫ్టీ రూప్ పీస్ అనుకుంటా లేకపోతే తక్కువనే ఉండు ఎందుకంటే నేను ఒకసారి తెచ్చినాటి వన్ ఎయిట్ రూపీ పిస్కే ప్యాకెట్
అవునా
డిమార్ట్లో ఏమో తెచ్చినట్టున్నానండి.
డి మార్ట్ల ఏం తక్కువ ఉంటాయ్ అన్ని కానీ కొన్ని కొన్ని సరుకులు కాడ డీ మార్ట్ లో కొన్ చెం రేట్ ఎక్కువుంటాయ్ కన్
అవునా అండి అంటే మీరే అట్లా ఏం గ్రహించిళండి అట్లా ఏమేం
అందులో నేను ఒకసారి ఏం లేద్ వచ్చా అంటే ఆ ఇది వాటర్ది మిలనా కాదు కాదు మన డ్రింక్ ఒకటి తెచ్చాను. అది రిలయన్స్ లో నేమో ఫైవ్ రూపీస్ ఎక్ కొంది డి మార్ట్ లోనే ఏమో ఫైవ్ రూపీస్ తక్కువంది సరే అదిగోని అనుకున్నా రైస్ ప్యాకెట్ దేందో అండి డి మాట్ల ఒక్కటి ఎక్కుఉంది.
ఆ రైస్ కొంచెం డిమార్ట్ లో ఎక్కువ ఉంటాయండి దాని బదులు కొన్నిటికి మనము ఇంక్ జనరల్ కిరాణం హోల్సేల్ వాళ్ళది కూడా బెస్ట్ అనిపిస్తదండి నాకు ఒక్కొక్కసారి.
ఉ అవును ఇంక అదే ట్రై చెయాల అట్లయిన.
అవునండి అవునండి అది కూడా బెటరే ఒక్కసారి ఒక్కొక్కసారి మేము డిమార్ట్ పోతాం ఒక్కొక్కసారి జనరల్ స్టోర్కే పోతాం అండి.
ఇగ మనకు హోల్సేల్ అంత
నాకెందుకో ఏమో డీమాార్ట్ లో నాకు రవ్వ ఉన్ను బొంబా ఇడ్లీ రవ్వ అస్సలు నచ్చదండి.
అవును మిక్సింగ్ చేస్తారు కావచ్చు కదండి అంత
కాదండి బయట తీసుకొచ్చిన రవ్వేమో కొంచెం సన్నగ ఉంటది. గమనించండి దొడ్డుగుంటది. మళ్ళ ఉప్మా కూడా టేస్ట్ అస్సలు ఉండదండి.
అవును ఒక్కక్కోసారి స్కామ్ అయితే నే నేన్ మొన్న పోయినా అండి నాకు అదేంది లిక్విడ్ దో ఏంటిదో త్రీ ట్వంటీ ఫైవ్ అని ఉన్నదండి ఫోర్ లీటర్సు ఉ ఆళ్ల బిల్లు కొట్ చూస్తే త్రీ ఫార్టీ ఫైవ్ ఓ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఓ ఉన్నదండి. గంటా నా బిల్ కొడితే అటు ఇటూ ఫిఫ్టీ రుపీస్ తేడానా
అంటే ముందే మనము అక్కడ ఉన్న రేట్ ఇదే ఇదే ఉన్నదండి మీరు ఇదే కొట్టాలని మాట్లాడా అలా ఒక్కొక్కసారి జరుగుతాయండి ఒక్కొక్కసారి మాకు ఏమనిపించింది తెలుసా మొన్నొక్కసారి కూడా ఆ మేము కూడా గమనించినం మేము తీసుకోనీ వస్తువు కూడా యాడ్ చేసిళు యాడ్ చేసి అసలు మాకు కొంచ్ స్టన్ అనిపిచింది ఇంటికి వచ్చినాక చూసే వరకి అసలు ఆ వస్తువుని తీసుకోలే కానీ వాళ్ళు యాడ్ చేసిలల్లా తీసుకున్నట్టు.
అట్ల ఎట్లా చేస్తానరు అసలు గంత స్కామ్ చేసి ఏం చేస్తారు అసలు ఎందుకు అన్ని ఇస్ స్కామ్ చేసుడు ఒక వీడియో లల్లో కూడా చూసినా మొన్న నేను వీడియో చూస్తే ఒక ప పది ఐటమ్స్ కయితే ఇంకొక టూ ఐటమ్స్ యాడ్ చేసి మళ్ళా దానికి ప్లసు ఆ జి ఎస్టి అంట ఇంకేమో ఏమో దాన్ని యాడ్ చేసిండు వాటికి కూడా. అమ్మో చానా చూ చూసుకోవాలే అసలు ఎంత జాగ్రత్త లేకుండా మనం మన పని మనదిఇదని డౌనుకు పోయి తీసుకొచ్చకున్నాం మనుకో చాన ఇబ్బంది ఉండ
మళ్ళా వాటర్ మిలన్ కూడా మస్త్ తూ మోసం అండి. మస్తు అంటే, మస్తు మోసం మొన్న నేను చూసినా. ఇప్పుడు మనకు కా మాముల్గా వాళ్ళని అడుగుతాం కదా. ఏది మంచ్ గున్నదనో. వాళ్లేం చేస్తారు తెలుసా అండి. మ్మ్ కొంచెం ఎర్రగున కాడ కట్ చేసిస్తారు. కట్ చేసియంగానే ఇట్లా ఓప్ పెన్ చేయంగనే అబ్బా ఎర్రగున్నది గదా అని. కానీ లోపల కొంచెం డీప్ గా బోతే మొత్తం. వైటే ఉంటదండి.
కాదు కట్జేర్ గాదసల్, డీ మార్ట్లా, వాట్ర్ మిలన్నీ
ను డీ మార్ట్లా అంటలేనుగాని. డీ మార్ట్ల ఇవన్ని అంబరు గానీ, రోడ్ మీద షాపులు నేనన్నది స్ట్రీట్ పక్కన అమ్తారు కదా. అమ్ముతున్నారా! ఏమో అండి నేనైతే అంత గమనించలేదు. మొన్నాయితే ఎంత మోసం తెలుసా? ఆయననీ మ మంచిగా అన్నా ఇది మంచిగున్నదా అంటే. మంచిగున్నది అన్నాడు. ఎర్రగున్న దగ్గరేమో కట్జెసి ఇచ్చిన్ డండి మాకు పిచ్చోలం లెక్క పట్టుకొచ్చుకున్నాం. ఇంటికి అళ్లా మొత్తం, మళ్ళ మొత్తం అంటే, మొత్తం వైటే ఉన్నది.
అట్ల ఎట్లా గా అంటే వాళ్ళకి దేలుస్తది. గావ్
ఆ వాళ్ళకు తెలుస్తదండి. అంత మళ్ళ కొంచెం నైట్ అయింది, చీకట్ అయింది. మనకు రెడ్ గూడంత ప్రాపర్గా ఏం ఆవుపడదు కదా. నమ్మినం వాళ్ళను పర్లేదు లే వ మంచిగుంటది, మంచిగుంటది అనుడుతోటే మనం ఏం చేతం అండి. ఒక్కొక్కసారి నమ్మక తప్
అవునాండి. అది ఇగ తప్తద మనకింగ
ఏం జేస్తాం. మనుషులు మనుషులట్ల ఉండే మరి. కి ఇగా నెక్స్ట్ టైం అయితే పోయినప్పుడయితే. మస్త్ దిడుతా అండి. అసలు ఏమిచ్చిల్ళు మీరు? మళ్ళ అమౌంట్ కూడా అరవై రూపాయలు తీసుకున్నారండి.
అయ్యా
అరవై తీసుకున్నారు. మళ్ళ ప్రాపర్గా గూడా అసలు కట్ చేసేటప్పుడు గూడా మంచిగుంటది, మంచిగుంటది, తీస్ కుంటాది మేడం. అది ఇది అని అంటారు. ఇంటికచి చూసే వారికి అట్లున్నది. సరే అండి ఉంటా అండి.